అవునండి ఐశ్వర్య కదా మీరు మాట్లాడుతున్న వారు
ఏం చేస్తున్నారు
ఆ చెప్పండి ఐశ్వర్య
ఏం చేస్తున్నారు
నేను ఇప్పుడే భోజనం చేసి ఇలా ఆ తిన్నది అరగడానికి తిరుగుతున్నానండి
అవునా భోజనానికి ఇకేం చేశారు మీరు
సాంబార్ అన్నం ఆ ఆలుూగడ్డ కూర అవునండి మీరు ఏం తిన్నారు ఈరోజు
ఈరోజు నేను మా హాస్టల్లో ములక్క ఇంకా అన్నం పెట్టారు ఇంకా నేను పెరుగు వేసుకొని తిన్నాను ఎందుకంటే ఎందక ఉత్పాదం ఇప్పుడే మొదలైంది కాబట్టి కొంచెం చల్లటి పదార్థాలు మన బ చల్లగా ఉంచేవి తీసుకోవాలి కాబట్టి నేను పెరుగు తిన్నాను
అవును కానీ నాకు పెరుగు నచ్చదండి అలవాటు లేదు చిన్నప్పటి నుంచి అక్కడ వా వాతావరణం ఎలా ఉంది మీ దగ్గర
ఇప్పటికైతే చాలా ల ఎండలు మా ఉన్న సంవత్సరం ముందు సంవత్సరాలు నల్బైయి ఉంది
చాలా ఎక్కువై ఉందండి మా దగ్గర కూడా అంతే ఉంది
ఆ ఈసారి తొందరగా వచ్చేసి చిందండి ఎండాకాలం మనం ముందు వాటితో పోలిస్తే చాలా తొందరగా వచ్చ ఎందుకంటే ఒకప్పుడు ఏప్రిల్లో అలా స్టార్ట్ అవుతుండే కానీ ఇప్పుడు ఫిబ్రవరి నుంచే ఎండలు దంచి కా నాయర్ని
కానీ ముందు సంవత్సరం ఇంకా జానవరి జనవరిలోనే ఎండలు వచ్చేసాయి కదండి ఇప్పుడు ఇంకా మార్చి లో వచ్చాయి అంటే మే నేను కూడా హాస్టల్లోనే ఉంటాను ఆ పోయిన సంవత్సరం చాలా ఎండలుంటయి కద మా హాస్టల్లోని నీటి కొరత బాగా వచ్చిందండి
అవునండి మాస్ చల్ల కూడా వచ్చేదండి అంటే ఇక్కడ నేను నివసించేది హైదరాబాదులో ఇది సిటీ అవ్వడం వలన ఎక్కువ నీటి సౌకర్యాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అదే మన పల్లెటూరులో అయితే మనకు కావాల్సినంత నీరు దొరుకుతుంది ది ఇక్కడ ఉండపోడ వల్లన తాగడానికైనా వాడుకోవడానికైనా రోజూ చేసే పనులకి చాలా ఇబ్బంది అవుతుండేది
అవును నేను కూడా భాగ్యనగరంలోనే ఉన్నాను టాన్ అండి
అవునా ఎన్ని సంవత్సరాలుగా మీరు
సుమారుగా ఇప్పటికి మూడున్న మూడున్నర సంవత్సరాలు అయితుందండి
అవునా మీరు ఎక్కడ అండి
ఆ మాది మెదక్ మెదక్ జిల్లా శివంపేట్ మండల దగ్గర చిన్న గ్రామం చన్నాపూర్ లో చిన్న తాండా అండి తుక్యతాండాలో నేను పుట్టిన ఇగ తర్వాత ఆ విద్య పూర్తి చేసుకొని ఇక్కడ భాగ్యనగరానికి పై చదువుల కోసం వచ్చానండి అన్ని కష్టాలే ఉన్నాయి ఇక్కడ అన్నిటికీ కొరతే ఉంది ఉద్యోగం కొరత నీటి కొరత అన్నం కొరత మనుషుల కొరత అన్ని ఉన్నాయండి ఇక్కడ సమస్యలు
అంతే అండి మనం నం ఉన్న దగ్గర నుంచి ఓ ఒక దగ్గరి వచ్చాక చాలా మార్పులు ఉంటాయి వాటిని అన్నిటిని మ మనం సహకరిస్తూ బ తుకుతేనే బతకగలం అక్కడ
అవునండి ఇంకా చెప్పండి మీ ఊర్లో లా ఉన్నాయి అన్ని
మా ఊరు నేను కూడా ఊరిని అంటే పల్లెటూరు నుంచే వచ్చాను ఇక్కడ చదువుకోవడానికని నేను వచ్చి కూడా దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది నాకు ఈ పట్టణం అంత దూరం రావడం చాలా ఇబ్బందిగా ఉ అంటే కష్టంగా వచ్చాను మాది ఇక్కడి నుంచి ఒక ఒక దగ్గర దగ్గర రెండుందల కిలోమీటర్లు ఉంటే దాం
మరి ఎందుకు వచ్చారండి మీది ఎక్కడ
కావల్ మాది వరంగల్
అంటే వరంగల్లో మంచి విశ్వవిద్యాలయం ఉంది కదండడి కాకతీయ విశ్వవిద్యాలయం మీరు అది వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చారంండి
నాకు అక్కడ వెళ్ళాలి అని ఉ ఉండే కానీ మా మిత్రులందరూ ఇక్కడే హైదరాబాద్ లో వచ్చారని నేను కూడా వాళ్ళతో కలిసినట్టు
మీరు మిత్రులతోనే ఉంటారా ఎప్పుడు
ఇలు లేరండి ఇక్కడ వచ్చాక వేరే వాళ్ళు పరిచయం అయ్యారు
ఆ మిత్రుల కోసమే మీరు ప్రయాణం మొదలు పెట్టారు కదండి మరి అలే లేరా ఇప్పుడు మీతోని
అదే ఉంటామనుకున్నాం నకుంటామండి కానీ ఎప్పుడు మనతో ఎవరు రు ఉండరు కదా అని తర్వాత తెలిసింది అంటే రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు వారితో మనకుండే ఏమంట
పరిచయాలు అనుభవాలు అనుభూతులు అవునండి
అ
ఆ ఇంకా, చెప్పండి ఇంకా?
ఇంకా రోజు కాలేజీకి వె నేను బి ఫార్మసీ చదుతున్నానండి, రోజు కాలేజ్
అవునా అండి, నేను కూడా సేమ్ టూ యూ ఫార్మసీయే చదువుతున్నాను.
ఆ
నేను కూడా రోజు కాలేజ్కిళ్ళాలి అక్కడ మన అటెండెన్స్ అనేసి మెయింటే దాన్ని అలానే ఎనభై ఐదు శాతం తీసుకెళ్తూ ఉండాలి ఒకవేళ శాతం తగ్గితే మాకు పరీక్షలకు అనుమతి ఉండదండి
మా కాలేజీ లో కూడా డా అలానే ఉంటుందండి.
ఆ ఇంకా మీ కాల్, మా కా, ఇంకా మా కాలేజ్. మరి ఇన్స్పెక్షన్స్ జరిగ్ గయి నిన్న, మొన్ ఆ నన్ను వాళ్ళు ఎంచుకున్నారు. ఆ కాలేజ్ నుండి నన్ను న అంటే నా ద్వారా మా కాలేజ్ గురించి తెలుసుకుందామని, నన్ను కొ వాళ్ళు ప్రశ్నలు అడిగారు, నేను మంచి సమాధానం ఇచ్చాను వాళ్ళకి.
అవునా చాలా సంతోషం అండి.
థ్యా ధన్యవాదాలండి, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు.
ఉమ్
మీతో మాట్లాడుతుంటే. దగ్గర వాళ్ళతోని మాట్లాడినట్టుందండి.
నాక్కూడా అలానే ఉందండి. మీ తెలుగు చాలా మంచిగా ఉంది అంటే, ఇంగ్లీష్ పదాలు లేక్ కుండా మీరు సరిగ్ గా మాట్లాడుతున్నారు.
కూడ అలానే మాట్లాడుతున్నారు కదండి నాక్
అంటే కొంచెం నేను తడబడుతున్నాను మీక్ కంటే
ఏం పర్లేదండి మీరు కూడ నేర్చుకుంటరు. మీకోసమేనా ఆ దేవున్నీ ప్రార్థిస్తాను.
చాలా మంచిదండి థ్యాంక్ యూ.
ఆ ధన్యవాదాలు అని చెప్పాలి మీరు
అంటే అంటే కొన్ని కొన్ని పదాలు మనకి క మాట్లాడుతున్నప్పుడు తెలుగులో వస్తాయి అదేవిధంగా ఇంగ్లీ సయ
ఆ అలవాటు చేసుకోవాలి అదే మన మాతృభాష కదండి, తె తెలుగు.
ఇప్ ఇప్పుడు అది కూడ పోతుంది అండి. తెలుగు అనేది ఒక మన భాష, అనేది కూడా మర్చిపోతుంద్ తున్నారు ఎందుకంటే ప్రతిదానికి ఇంగ్లీష్ కావాలి రుద్
ఆ ఎంత, ఎంత ఆంగ్ల భా భాష అవసరమయిన, ఒక మనిషి కింద పడ్డప్పుడు అమ్మ అనే అరవాలి కదా అండి మామ్ అని రవలేడు కదా అండి?
కరెక్ట్
ఆ కాబట్ ఆంగ్లం రోజు తిన్నప్పుడు ఆంగ్ల అన్నప్పుడు ఆంగ్లమే మాట్లాడినా చనిపోయేటప్పుడు అమ్మ అనే అనాలి
అవును బస్
ఇంకా చెప్పండి చేస్తున్నారు మీ రోజువారి కార్యాలు
రోజు ఏం లేదు కాలేజీకి వెళ్ళాలి వెళ్ళా కాలేజ్ మాకు తొమ్మిదింటికి స్టార్ట్ అయ్యి నాలుగింటి వరకు పట్టది తర్వాత నాలుగింటికి వచ్చాక నేను హాస్టల్కి వస్తాను కొంచసేపు ఫోన్ చూసి మా అమ్మ వాళ్ళతో మాట్లాడి కొ నాకు సూర్య సూ అంటారు సన్సెట్ చూడడం అలాంటివి ఇష్టం అలా నా టైమ్ ఆ సూర్యాస్తం సూర్యాస్తమయం చూడటం ఇష్టం అనమాట అలా నా సమయాన్ని అలా గడపాలి అని ఉ ఉంటది తర్వాత మళ్ళీ తినడం నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం ప్రకృతి అంత
ఆ నాకూడా కృతికి నాకు చాలా దగ్గర అనుబంధం ఉంద అ చాలా విడదియలేని బంధాలు అనుబంధాలు
అవునా
నేను కూడా మా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రకృతితోనే నేను మాట్లాడుకుంటాను అని చెప్పు ఉంటాను దాంతోనే ఉంటాను
మీకు ఊర్లో మీ ఊర్లో నచ్చేది ఏంటి
నచ్చిదా నచ్చితే అన్ని నచ్చుతుంది నచ్చుతాయి ఊరంటేనే ఒక తల్లి లాంటిది సో అన్ని
స్ హ్మ్ హు మ్మ్ ఇంకా మా ఊర్లో కూడా నాకు చెట్లు మా పొలం దగ్గరికి వెళ్ళడం అలాంటివి ఇష్టం కానీ నేను చాలా తక్కువగా వెళ్తాను కానీ ఎల్లినప్పుడు అదో ప్రశాంత్ తంగా ఉంటుంది మా అమ్మ నాన్నతో వెళ్ళడము అలా వాళ్ళు ఎలాగైనా రోజు వెళ్తారు కానీ నేను వాళ్ళతో ఏదైనా ఒక రోజు వెళ్ళినప్పుడు చాలా అదో వేరే అనుభూతి తి ఉంటది ఆ ఇంకా చెప్పాలి మీరి ఇంట్లో ఎంత మంది ఉ టారు
మేము ఆరుగురం ఉంటాము కానీ మా అక్కకు మేము పెళ్లిి చేసాము భువనగిరిలో ఇచ్చాము నేనుమ్ అ మా నాన్న అన్నయ్య చెల్లి ఉంటాము ప్రస్తుతం
ఆహా
మ్మ్ ఇంకా మాకు కోళ్ళ ఫారం ఉంది అందులో నాన్న అమ్మ అన్నయ్య చేస్తారు చల్లి చదువుకుంటుంది ఆ ఆమె ఇప్పుడు ఆ పన్నెండవ తరగతి చదువుతుంది ఆ తనకు పరీక్షలు జరుగుతున్నాయి రేపటి పట్టితో ముగిస్తాయి పరీక్షలు
ఆహా మ్మ్ ఇంకా నేను పడుకునే సమయం అయితుంది అండి మీతో మాట్లాడినందుకు చాలా మంచి చిగాని
ఆ నాకు కూడా అండి ఆ ఓకే అండి శుభరాత్రి
మీక్కుడ
టైన్ కే ధన్యవాదాలు బాయ్